హలో హలో చెప్పండి
హలో
వినిపిస్తుందా నా వాయిస్ హలో వినిపిస్తుంది నా వాయిస్
వినిపిస్తుంది వినిపిస్తుంది
ఎనిపిస్తున్నాన్న అట్ట
వినిపిస్తుంమ్మ ఎనిపిస్తు తిన్నా
అ జన్మ
ఆహ ఇంకా ఏం కూర చేసింది మీ మమ్మీ
మా మమ్మీ
ఒక్క నిమిషం ఒక్క నిమిషం హలో హలో ఆ చెప్పండి ఎం కూర చేసినారు ఏం సంగతులు కాకర్ మాది బీరకాయ కూర బీరకాయ బీరకాయ అండి బీరకాయ బి రకాయ్ మ్ ఇంకా తమ్ముడు ఏం చేస్తుండు ఆ కొత్ అయిపోయింద నిది
సరిపోఇంది కని
పొద్దున
అదే పక్షషమా
వంకాయ కూర టమాటా చరు అ చే
అంటంది పద్నా ఏం చె చేసా
చేసిన చేసిన
సత్త అట్నా అక్చ్చుఅల్లి మీరు ఏమన్న చేస్తనవా అచ్ పచ్చళ్ళగ
ఆ
కాదు నీను ఏమంటున్న అంటే అచ్చే చేసినవా సే మసలలో ఏమేస్తావ్ నువ్ అట్లు చేసినవా
ఎ చేసినా చేసినా అరవకండి కొంచెం చిన్నగా మాట్లాడండి స్పీకర్ పగిలి పోతదేమో
మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా కదా స్మాల్గా మాట్లాడు ఫ్యాన్ ఎయ్యరా కొంచెం ఫ్యాన్ ఎయండి అ
అకుంది కదా అటుకులు ఏం వేసినా అంటే పచ్చడి ఏసీనవా పల్ మచ్ ఏశినవా ఎం ఏషినవ్
అవునవును అదే ఏశిన ఇంకా
ఆ
ఇంకా ఎల్లిర్ర స్కూల్ కేళ్ళిర్రా పిల్లలు ఎళ్లిర్ర మీ ఇంటి పక్కన పిల్లలు స్కూల్ క్ మీ ఇంటి పక్కన పిల్లలు స్కూల్ కేల్లిర్ర మ్ ఇంకా క్లాసెస్ అయితున్నాయా లెసన్స్ అయితున్నాయా
అన్ని అయిపోనయ్
లైసెన్స్ అయితునాయా?
ఆ
లెసన్లు చెప్తుార స్కూల?
తత్ చెప్పప్ప చెమ్మచ కాసమా
అవునా అడిగిన దానికే సమాధానం చెప్పండి. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. మూ పల్ రాలతాయ్ హ అందుకనే ఎన్ని పీరియడ్స్ ఉంటాయి మీ క్లాస్లో?
ఏమా చల్వాలు
ఇంకా
ఊ
రేపు స్కూల్ ఉందా మరి?
లేేదు
ఎందుకు లేదు?
హా
ఎందుకు లేదు స్కూల్ మరి?
ఎందుకు లేద ఏ పంగలియ పంగే పంగా మోహాల మోహాలనికి పాలప్ప ఏం ఇస్తారు
అదే అందుకే అంటున్న ఇంకా
అన్నం అయిపోయిందా మరి తింటున్నా అన్నారు తొందరగా తినండి ఫినిష్ చేయండి. మళ్ళా మీ మమ్మీ తిడుతదేమో తినుకుంటా మాట్లాడు మళ్ళా మీ మమ్మీ తిడుతుదేమొ
ఆ
మళ్ళా మీ మమ్మీ తిడుతాది అన్నం తినకపొతే అంటున్నా.
పెంచారు
ఏంటవి అందుకే స్పీడ్ గా తినేసింది. ఇంక
నా నాంత
ఆ
ఆ ఎప్పంది
ఏందెంది
మియా సన్నాసయ మీరే ఎప్పారు.
చెప్పాలి
హలో
ఆ చెప్పు చెప్పు
హలో
ఆ అదే అదే
కర్మ
ఇంకా
మప్ప ఇంకా ఇంకా ఎం చేయాలో
చే ఆ మీ ఫేవరెట్ కర్రీ ఏంటి
ఏందీ ఏమైజాన్ నుంచా
ఫేవరెట్ కర్రీ ఏంటి అంటున్నా
అంది బిరకయ్ నిజముగా చెప్ప
ఆ
అన్ని బిడగా తప్ప
ఎం తప్ప
తప్ప మిగతవన్ని ఇష్టమన్
ఓ వెరి గుడ్ వెరి గుడ్ వెరి గుడ్
ఆ
ఇంకా
అంటే సినిమాకు తజ చోర చ హలో
ఇంకా
ఫోన్ కట్ చేస్తున్న హలో
ఆ వినిపిస్తుంది వింటున్నా వింటున్నా నువ్వు చెప్పిందన్నిీ వింటున్నా
హలో అని అంటే వినిపిస్తా లేదా నీకు
ఇనిపిస్తుంది ఇనిపిస్తుంది మాట్లాడుతున్నా నేను ఇక్కడ ఆ గ ఉబ్బరిస్తుందని కిటికీలు ఇసిన మా రూమ్ దగ్గర అందుకనే నేను కొంచెం ఆగిన అంతే అది ఇంకా
ఇంకా ఇంకా అనకండి ఊకె అంటే నాకు కోపం వస్తది మా మమ్మీని గిచ్చిన తెలుసు కదా
అవును
అసలు కని
ఇంకా మీ డాడీ ఎక్కడికేళ్ళిండు మీ డాడీ ఎక్కడికేల్లిండు
జమ్మసాలి ఎల్లిండు
అవునా రోజు వెళ్తాడా
హలో
రోజె ళ్తాడా
ఆ అలా
ఆ అర్ధం కాలె